హలో
శ్రావంతి
ఆ చెప్పు సిస్టర్
ఏం చేస్తున్నావు,
ఏం లేదు సిస్టర్ ఖాళీగా కూర్చున్నా, నువ్వేం చేస్తున్నావు ఆ తిన్నా సిస్టర్ నువ్వు తిన్నావా,
తిన్న టమాట టమాటా మిర్చి
అవునా బాగున్నారా సిస్టర్ అందరూ
బాగున్నాం మీరు బాగున్నారా,
మీ ఫ్రెండ్ మ్యారేజ్ జరిగింది నువ్వు వచ్చినవా
వచ్చినా కదా
అవునా మరికన్న పళ్లే
అంటే ఓన్లీ రిసెప్షన్ టైంకే వచ్చిన్నం వెళ్ళిపోయినాం,
ఎందుకట్లా
కొంచెం పనులుండె
అవునా
మీరు ఎలా ఎంజాయ్ చేసిండ్రు
మేము చాలా ఎంజాయ్ చేసినాం ఫైవ్ డేస్ ముందు నుంచి అందులో ఒకటి హోలీ మాకు దగ్గర, వచ్చింది అదే డే నుంచి ఇక స్టార్ట్ చేసినాం
అవునా
చాలా ఎంజాయ్ చేస్తాం మీరు ముంద వస్తే ఏమైంది మరి
ఇంట్లో పనులు ఉండే
అయితే మీ ఫ్రెండ్ మ్యారేజ్ కి మీరే ముందురారా
అయినా రిసెప్షన్ కి అటెండ్ అయినాం కదా
అది ఒక్క రోజేగా అయింది ఎంజాయ్ అనిపయదుగా,
కొంచెం నా గొంతు బాలేదని రాలేకపోయినా
అవునా గొంతుకి ఎంజాయ్కి ఏమ ఏముంటది. తినడానికి వచ్చ్రా సూపర్ జరిగింది మస్తు ఎంజాయ్ చే ఇ నాకు ఇంటర్ ఎగ్జామ్ ఉన్నా కూడా మస్త్ ఎంజాయ్ చేసినా
అవునా
ఆ నైట్ అంతా డీజే మీద డ్యాన్ చేసి తెల్లారు ఎగ్జామ్ రాసిన
మరి ఎలా ఫోకస్ చేసాం ఎగ్జామ్ మీద ఇటు మ్యారేజ్ మీద
మైండ్ అటు ఉంటది ఇటు ఉంటదిగా ఇంకేం చేస్తున్నారు మరి అందరు బాగున్నారా
అందరం బావున్నం మీ సిస్టర్ ని ఏ ఊరికి ఇచ్చిండ్రు
పాపయాపేట
అవునా
దూరమది
అబ్బాయి ఏం వర్క్ చేస్తాడు
పోస్టల్ జాబ్
ఓకేలే పర్వాలేదు
ఓకేనా
నేను తిరిగి మళ్ళా కాల్ చేస్తాస్ర అంది అ